హలో
హలో నాగవిని తీ సం చెప్పు హలో హలోఫ్ అట్లే ఉండు
హలో
హలో
హలో హలో
ఇనిపిస్తుందా
హలో
హలో వినిపిస్తుందా నాకు ఇప్పుడ ఇనిపిస్తుంది వాయిసు హలో
హలో హలో హలో హలో హలో
నాకు ఇనిపిస్తుంది చెప్పు బాగున్నవ బాగున్నవ
హలో హలో పది నిమిషాల్ పది నిమిషాలు హలో నె హలో మీకు వినపడతాంద్య
నాకు వినిపిస్తుంది హ్
హలో సరే అయితె చెప్పండి
ఉమ్మ్ ఏమి లేదు చెప్పడానికి
ఏముంది ఏం లేదు తిన్నార
తిన్నాను నువ్ తిన్నావ
ఉ నేను కూడ తిన్న ఎందుకు మీ వాయిస్ ఏం వినిపిచ్చట్లేదే అంతగా లో గ ఇన్బడతాంది
అవున
ఉమ్
ఏం జేస్తున్నవ్
ఏం జేయల కూర్చో ఉన్న
తిన్నావ
తింటిమి మీర్ తింట్ర
ఆ
అ తిన్నావ హలో
ఆ తిన్నాను ఏ ఏం కర్రీ ఏం కర్రీ
ఆ బీన్స్ పులుసు మీది
మాద మాది గుడ అట్లాంటిదె
ఇట్లాంటిదేన ఎట్ల మీద్ మీది మాది ఒకటే కొర సింకు లో ఉంటాయి అట్ల
అది మనకి చేసి పెట్టే వాళ్ళని అడగాలి
ఆహా ఇంకేంటి విశేషాలు ఏం చేస్తున్నారు
ఏం చేయలేదు స్టోర్ లొ
హలో
స్టోర్ లో ఖాళీగ ఉన్నాను
ఖాళీగ ఉండావ ఏం చేస్తా ఉంటావ్ నువ్వు స్టోర్ లో ఖాళీగ కుర్చ్ ర్చొని ఖాళీగ కూర్చున్న దానికి శాలరీ ఇస్తార
చేస్తారు అట్ల
ఆహా మీ పనే మేలుగ ఉందె
అంటె నువ్వెంత కష్టబడుతున్నావ్
ఏను అట్ల
అంటె నువ్వు మీ స్టోర్ లో బాగ కష్టపడుతున్నావ అంటున్న
ఆ
నీ స్టోర్ లో నువ్వు బాగా కష్టపడు
లేదు లేదు మేము గుడ ఖాళీగానే కూర్చుంటాం
ఓహో అయితే నన్ను అంటున్నావే
అంటే నాకు ఆడిటింగ్లో ఎక్కువ ఉంటుందిలే స్టాక్ అవంత అందుకని మీరిప్పుడే గా స్టార్ట్ అయి ఉండాది అందుకని అడుగుత
ఓకే ఓకే హు మీ ఫ్రెండ్స్ ఎట్లున్నారు
ఆ మా ఫ్రెండ్స్ బాగున్నారు
ఆహా అవునవును ఇదిగో చదు ఏదో అట్ల అట్ల
కస్టమర్ ఎవరు వచ్చారని
ఆ బెను
పె పె పె పె బెనిట్ర నుంచ్
మెనిన్డ్రిప్ ఆ కాఫ్ సిరప్
సిరప్ ఆ డ్రై కాఫ్ ఆ డ్రై కాఫ్ ఆ అది నైన్టీ రూపీస్ నైన్టీ ఫోన్ పే అంట అక్కా అదడ స్కానర్ ది అక్కా స్కానర్ ఫోన్ పే అంట యూపిఐ ఐన అదేనా అదే డ్రై కాఫ్ కి అంట కానీయా హమ్ నాకాసం టాబ్లెట్ అవి ఎన్ వై బెనిండ్రల్ బి ఐ ఆర్ ఎల్ డిఐఆర్ఎల్ ఏం అసల్ చూపిలా సర్లే నైన్టీ ఫోన్ పే ఎపించుకో క్కా ఆ కాఫ్ డ్రై ఇంతే నైన్టీ క్కా నైన్టీ అయ్యిందా ఆ ఆ
సిక్స్టీ ఎంఎల్ కదా ఆ అక్క
ఫిఫ్టీ ఎంఎల్ క్కా ఫిఫ్టీ రాదు మీ హలో
హలో
సరేలే ఇంగేమి
ఏం లేదు.
ఇంత దృష్టి ఉన్నది కాన్ అది ఫిఫ్టీ ఎంఎల్ నైన్టీ రూపీస్ ఆ పాప ఎందుకు షేర్ చేసుకుంటది దనార్ డ్రైల్ హలో!
ఏం చేస్
ఇక్కడ కస్టమర్ వచ్చారు మేము ప్రోడక్ట్ ఇస్తున్నాం అందుకే సారీ మాల్లో
ఓ అవునా సరే సరే
అక్క తీస్కునేందా నైన్టీకనే ఇవి నైన్టీ అది ఫిఫ్టీ ఎంఎల్ అది కాదు కావ్య అది కాదేమో ఎంత హలో ఇవి బాగున్నాయి కదా త అడుగు వద్దు ఎందుకవన్నీ నైక్ ఆవలి సర్వ బేజార్ మార నోగ నోగో హలో!
హలో!
బానే ఉంది. లేదర్యే లేదర్ అసలే ఎయినది వందల్ ఉన్నవే వద్దు వద్దు బేడ జగా లేదరే బ్యాగుల కావాలంటున్నయి హలో
ఐదు వందలు
బ్యాగు నైక్ బ్యాగ్ లేద్ తీస్కోలె ఎనిమిది వందల్ అన్ వద్దన్ చెప్పేస్ ఆ ఇన్పడ్తాంది. సరే ఇంకేట్ మీ మమ్మీ వాళ్ళక్ కాల్ చేసావా
అప్పుడే మాట్లాడా
చేసినవా? మాట్లాడ్ నవ్వుకున్నా సర్లే నేనా నేనేం చేయలా హలో
ఎందుకో ఈ రోజు టైమ్ చాలా స్లో గా అవుతా ఉంది
ఆ అవును చన విసుగ్గా ఉంది అసలు భయమే కాలేదు ఇచ్చే నేనుడా అది ఇచ్చేకి వెళ్తాను అసలు ఏందో పస్సు అ తీసుకున్నాడే తీసుకునే సే అ గు పైస త్రీ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ కల ఫోన్ పే ఈ కలర్ బేక తెల కొంత తెల ర బ్లాక్కె చరందండి బ్యాగ తీసుకుందాం బగ బైగ చ అ పైసా మేర బజస్ ఉమ్ కైసా